ఇట్లదే ఆహ విన్పించట్లేదా
ఆ హలో చెప్పండి బాగున్నారా
బాగున్నారా
ఆ బాను ఎలా ఆ ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఈ వాతావరణం చాలా చల్లగా ఉంది ఆ వాతావరణం నాన్ని ఆశ్వాదిస్తున్నాను మీ ఏం చేస్తున్నారు
నేను కూడా బాల్కనీలో కూర్చున్నానండి చాలా చల్లగా ఉంది ఇగ బాగుంది వొచ్చే వాతావరణం కూడా
మాకు వర్షం పడింది మా ప్రొద్దున్న నుంచి ఇంక ఇప్పటికిీ పడుతూనే ఉంది మీకు వర్షం పడుతుందా
ముగుల్ ముగుల్గా ఉంది కానీ ఇంకా వర్షం పడద్ ప్లీజ్ మాకింకా చల్లగా ఉందంతె ఇగ వర్షం పడటట్టే ఉంది రాత్రి వరకు
అవునా
ఇంకేంటి ఆ పట్నంలో ఎలా ఉంది మొత్తం
ఒ మూడు నాలుగు రోజుల నుండి చాలా ఎండగా ఉండి ఉండి ఈరోజు వర్షం పడి వాతావరణం అంతా చాలా చక్కగా చల్లిగా చల్లగా అయిపోయింది ఓ ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది
ఇంకా ఇక్కడ గ్రామంలో అయితే ఇక పశువులు చెట్లు మంచిగా మ మంచిగా వాతావణనికి మంచిగా ఆడు పిలకిలా ఆడుతున్నాయి చెట్ల మంచిగా ఊగు తున్నాయి వాతావరణం చల్లగా శుభ్రంగా ఇంకా పల్లెటూరూ అంటే అంత అంతే కదండీ
అవును ఇప్పుడు పంట పొలాలు కోతకి వస్తాయి కదా కొన్ని పొలాలు కూడా ఎండిపోతున్నాయి ఈ వర్షం తోటి రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అది చాలా ఆనందంగా ఇస్తుంది నాకు మాత్రం
ఆ రైతులకి సులభంగా పంట పండించారని పంట పండించారాని కుంటున్నారు ఈ ఏ ఇట్లా సా ఇట్లా ఇట్లా వర్షాలు పడితే మంచిదే కదాండి
ఆ ఇలా వర్షం పడితే చాలా బాగుంది అలాగే చెట్లకి చె చెట్లకి కూడా చాలా బాగుంటుంది అవి మనకి క పను లన్ని మంచి గాలిని కూడా ఇస్తూ ఉంటాయి వాటికి కూడా ఎండకి దహం తీరినట్టుగా ఉంటుంది
మనకి మంచిగా పంటలు కూడా చేతికి వస్తాయి ఎలాంటి బాధ లేకుండా రైతులకి
అవును ఇప్పుడు పల్లెటూరులో కొన్ని ఉన్నాయి కాకపోతే పట్టణాల్లో అసలు చెట్లనే నరికి వేస్తున్నారు అవి చేయడం వల్లనే మనకు ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి అసలు చలిదనమే లేకుండా వెళ్తుంది పిల్లలు కూడా పట్టణాల్లో చెట్లను చూడాలంటే పార్క్ వెళ్ళవలస వస్తుంది కదాండి
అవునండి చాలా ఆ ఇక్కడైతే అలాంటి సమస్యలు ఏమి లేవు కానీ ఆ ఆ పల్లెటూర్లు ఇలాంటి వాతావరణాలు చాలా బాగుంటాయి మంచి చెట్లు పెంచుతారు పశువులు ఉంటాయి మంచిగా ఆడుకోవచ్చు పిల్లలు ఇక్కడ కూడా ఇక్కడికి వస్తే గ్రామంలోకి అదే పట్నంలో అయితే అసలు చూడలేము మొత్తం నా ఆ నా టు వేయడం కూడా ఉండదు ఏమి ఉండదు ఉ
అవును ఇక్కడ పట్టణ పల్లెటూరులో అయితే చిన్న చిన్న కొండలు కూడా ఉంటాయి ఆ చ చాలా రకరక చాలా చెట్లు ఉంటాయి అర చెట్ కూడా మనకు మంచి ఆక్సిజన్ ఇస్తాయి మన ఆరోగ్యం కూడా చాలా బాగుంట ఉంటుంది ఇది మనం మంచిగా ఆస్వాదించచ్చు పల్లెటూలో అయితే
అవునండి మీకు చెప్పింది నిజమే ఆక్సిజన్కి మనకి బాడీ ఎంత ముఖ్యమో తెలుస్తుంది అది స్కూల్లో కూడా నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి
అవునవును ఇప్పుడు మనకి చెట్లు లేకనే కదా ఉష్ణోగ్రతలు బాగా పెరిగి ఎండ తీవ్రత కూడా చాలా అవుతుంది ఇలా ఈ రోజుఓ వర్షం పడేసరికి కొంచెం చాలా చల్లగా అయిపోయింది వాతావరణం కూడా
అవునండి మీకు చెప్పింది నిజమే ఉష్ణోగ్రతం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు కూడా
అవును మాకు ఇక్కడ చిన్న చిన్న రాళ్ళ వర్షం కూడా కురిసింది
ఓ అవునా మ
కాకపోతే రాళ వషంతో కొంచెం కొంచెం నష్టం కూడా ఉంటది ఇప్పుడే చిన్న చిన్న మామిడికాయలు కాస్తుంటాయి కదా అవి రాలిపోతూ ఉంటాయి
అవునండి ఈ ఉష్కగత వల్ల కొంతమంది ఆ పరి ఆ చాలా మందికి హాస్పిటల్లో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు వాళ్ళకి
ఆ అవును ఈ ఎండ తీవ్రతకి ఆ జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు
ఇక బయటికి వెళ్ళాలంటే భయం వస్తుందండి కొందం అ ఎండకి కొంచెం రెండు మూడు రోజుల నుంచి కొంచెం ఎండగాన ఈ రోజు వర్షం పడింది కానీ ఆ చాలా తీవ్రతగా ఉంది పల్లెటూర్లో కూడా ఎండకి
కొంతమందికి వడ్డదేబ్బ వచ్చి వాళ్ళు కూడా హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారని నేను ఈరోజు న్యూస్ పేపర్లో చదివానండి
అవునండి నేను కూడా చూసాను టీవీలో న్యూస్ పేపర్ లో చూసానండి నేను కూడా
కే
ఏ ఎటువంటి కాలుషేతం లేకుండా ఉంటే మనకు కూడా మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందండి
మనం కూడా చెట్లను చుట్టూ చెట్ చెట్లను నరికివేయడం కానీ అలా చేయకూడదండి పర్యావరణాన్ని మనం కూడా కాపాడాలంటే మనం కూడా మన వంతుగా నాలుగు చెట్లను పెంచాలి అప్పుడే మనం రాబోయిేతరానికి మంచి పర్యావరణాన్ని మంచి వాతావరణాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం మనమే వాహనాలను నడుపుతూ ఫ్యాక్టరీలను ఇలా చేస్తే కాలుష్యం తప్ప ఏముండదు కదా
అవునండి పిల్లలు కూడా నేర్చుకుంటారు దాని నుంచి మనకి మనం నాటితే వాళ్ళు కూడా నాటుతారు మంచిగా పర్యావరణం కాక పడొచ్చు మనం కూడా మన వంతు తో ఇంకా పిల్లలతో కూడా నాటి వేస్తే వాళ్ళు కూడా కాపాడినట్టు అవుతుంది
కదండి ఇప్పుడు మనకు కావాల్స వింది ఆ ఆరోగ్యమే కదా ఆరోగ ఆరోగ్యాన్ని మించింది ఉండదు కదా అది మనకు చెట్ల వల్ల మంచి గాలి ఆక్సిజన్ వటి వల్లనే సాధ్యం అవుతుంది మనం చెట్ల నుండి కూడా మంచి మంచి పళ్ళని కూరగాయలని కూడా తీసుకుంటాం కదా
అవునండి మీరు చెప్పింది నిజమే